త్వరగైపి
ఏమో లేయితే ఇన్న దాదంట్లో క అలాంటి మాట్లాడ కలిగిఉంటే అవునా
ఎప్పుడు బి ఫామ్ లోనే ఆ పాప కూడా అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసినారని వాళ్ళు రిలేటివ్స్ లో చేసుకునింది ఆ అమ్మి నీ వాయిస్ ఇనిపించాలా వినిపించేలా
అ అవునా
తె హే బంటి ఏ అమ్మా చ్చపోచ్చది హలో ఏ పక్కన కొంచం మడన్న పెట్టుకోమే మాట్లన్న ఇని
హ చెపుమే ఇప్పుడు
ఆ
ఓకే
ఎం చేస్తున్నావు కడుగు కడుగు బోక్లికి కడుగు కడుగు
ఏదా
కడిగేసిన్ పొద్దున్నేనే అయ్పా మాది.
మ ఇంట్లో ఎన్ని బోకుల్ బడతాన్నయ్యో ఓ ఈ మద్య జా.
నెల్లూర్లొ బోకులంటె ఎందో దెల్సా అ పని పాట లేకుండా దిర్గే వాళ్ళన్ నే. లూర్లో బోకులంటారు. ఛ్ ఐతే నిన్నే నన్ని గాదు నిన్నే.
ఉమ్ తెల్సామెకి.
మొన్న రాత్రి గూడైమ్మికి ఫోన్ జేష్ననా. ఉమ్ ఐదు నాలుగ్. దేమో అంటెమే మాట్లాడుకుంట ఉన్నాము. పది నిమ్షాలైపెయ్ంది ఎబ్బుడైపెయ్ందో ఏమొ మళ్ళీ ఐమ్మి నాక్ ఫోన్ జేసింది. ఆ బిరిక్కిన్ పది నిమిషాలైపెయ్ంది. రాత్రి ఫోన్ జేష్న వేరే ఎన్నికి. ఐమ్ని ఫోన్ లిఫ్ జేసింది ఐమ్ని కట్టైపోయింది కాలు అ అ నాకాన్లోనే ఉంది. పద్ నిమ్షాలైన్ తర్వాత నేన్ కట్ జేష్. గమళ్ళ.
ఎత్తిన్నావ్లె అయ్పైంది కద.
గ వాడుండుకొని ఏమ్మె స్నాప్లొ ఫోన్ మాట్లడతనావు అంట అ అ స్నాప్. లో ఫోన్ మట్లేదు దనువంత ఎవ్రు ఎవ్రు తమ్ముడు. స్నాప్ గాదిర ఇదొగ యాప్ అన్ జెప్పిన.
ఏయ గొమ్మన ఉంటావా
ఏమందు మిమ్మల్నాడది మళ్ళెందుకొస్తన్నారు ఎందుకు బొయ్నారు కవరెత్కొనొచ్చినర్ కవ్రెత్తు. కొంబోతాండ్రు అ
హ హ స
అట్లాంటొళ్ళు మూడ్ నిమ్షాలేమైంది యాటికి కి పో నేన్ రాను మ్ అవ్తారాల్లా ఏంలాడ. మె రంజాన్ కి బట్లు కొనేస్నవ మే నేన నేన్ చ్ చెప్ల మె. లేటుగ వినిపిస్తాంది మె ని వాయ్సు.
సింపుల్ టాపు ఒగిట్ తీస్కున్న
అప్పొప్పొప్. న డ్రస్సు జూపిస్తాలె నీకు తీస్కునేసావా లేదు మొన్న ఆన్లైన్లొ ఆడ్ర్ పెట్టుకున్నా అన్ చెప్పలా నీకి ఒరేయ్ అ అ ఎబ్. ప్పుడు ఆడునబ్బుడే వొచ్చింది.
ఏంది డ్రెస్క లేదంటె పండక్
ఆ పండక్క లేదంటె నార్మల్ డ్రెస్స నార్మల్ డ్రస్సు మే టాపు ప్యాంటు కింద ఆ. అ బోకుల్ సౌండ్ దప్ప నువ్ మాట్లాడే సౌండ్ ఇనిపిచ్చలా ఫోన్లొ.
చెప్పు డేమి.
ఆ
ఆహా అసలు పది నిమిషాలు ఒగోసారి ఎంత బిరిగ్గిన అయిపోతుంది అసలు కానే కాదు అసలు బి దీ ఇంట్లో అయితే అసలు కాదు నాకు నన్ను అడిగితే ఏమి
హ
ఎంత మాత్రం చెప్పు రా అన్నప్పుడు రా అంతవరకే యాదోటి
తెచ్చుకోపోవే ఏమి తీసిస్తాను ఇంకా నాది ఎంత రం వేయి రూపాయలు పెట్టి తెచ్చుకున్నా పదిహదు వందలు పదమూడు వందలు అంతే నాది
సింపల్ డ్రెస్ అంటే పదమూడు వందల్ బెట్టి కొన్నావు
జస్ట్ టాప్ అది తెల్లది కావాలిఅంటే చూపిస్తా లే ఫోటో కూడా
ఇప్పుడు ఏంచేయాలి వాడు బస్ స్టాండ్ లో అంటే మనం నడుచుకొని పోతామా ఎగురుకుంటా పోతామా అమ్మ పో ఎండకు నేను నడసలేను నా వల్ల కాదు ఓ రానా షాపులు ఈరోజు ఉగాది పండుగ షాపులు ఉంటాయ మ ఎందుకు పండగ చేసుకోరా తెలుగోళ్ళు వాళ్ళు ఒకసారి నీ కొడుకు నీ అడుగు అ
నేను ఆన్నీ కొనుకుందామని జస్ట్ వీటికి పోయినా మనకి చూసుకొని వద్దాము అని ఎట్లుంటాయి అని నాకు ఈసారి నేను అసలు అనుకోలే బాగా తీసుకోవాలా అన్నాడా
అనీ తీసుకున్నా అంతే నేను
బ్లాక్ ది ఆ
దాన్ని కుట్టిపియాల నేను ఎప్పుడు కుట్టిపిస్తానో ఏమో